ఏక్కడి నుంచి మీరు హలో హలో హలో హలో హలో
హలో చెప్పు
మీకు తెలంగాణలో ఏమేమి తెలుసు హిస్టారికల్ ప్లేసెస్ ఏమేమి తెలుసు
నాకా
హ్మ్
ఏం ఉన్నాయి ఏం లేవ్ తెలిదు
అవునా
హు
హైద్రాబాదలో చాలా ఇంస్టాగ్రామ్ పేజీస్ ఉన్నాయి కదా వరంగల్లో కూడా రామప్ప టెంపుల్సు హైదరాబాదు లో బీచ్ కు చాలా చాలా ఉన్నాయి
హు
మీరు ఏ ఫీల్డులో వర్క్ ఇస్తుంటారు ఆహా ఐటిఐ ఎలా అంటే పనిముటు అవన్నీ ఉంటాయి కదా మిషిన్స్ వాటి తో వర్క్ ఇస్తారా హు హు ఇంకా మీకు ఆ పకృతి అంటే ఇష్టమా
ఇష్ట
పకృతులో మీకు ఏమేమి ఇచ్చుకోవడానికి ఇష్టపడుతుంటారు
చెట్లు
అంతేనా ఇంకా చెట్లు ఇంకా
చెట్లు పక్షులు
హు హు మీకీ ఇష్టమైన ఒక టెంపుల్ గురించి చెప్పండి ఎందుకు ఇష్టం ఎట్లా ఇష్టం అననె ఇక్కడి మీరు ఏదైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు ఎట్లా ఉంది అనేది చెప్పండి ఒక్కసారి
తిరుపతి
తిరుపతి తిరుపతి అంటే ఇది ఆంధ్రప్రదేశీ ఓకే య ఆ ట్రిప్ మీరు ఎలా ఎంజాయ్ చేసారు
చిన్న చిన్నగా చేస్తున్న ఎంజా ట్రయినింగ్ ట్రైనింగ్ వేనం
నా ఫోన్ కనడన చెప్పు ఇప్పుడు చెప్పు
ట్రైన్ కి వోయి
ఉ అంటే మేము కూడా ఏట్లానే తిరుపతి వెళ్దాం అనుకున్నాం మాకపోతే మాకు అక్కడ ఎట్లా పోవాలే ఎట్లా వెకేట్ చేయాలి ఎట్లా అవన్నీ మాకు తెలియదు సో, మీరు వెళ్ళాలన్నారు గదా! మీ యొక్క ఎక్స్పీరియన్స్ ని మాతో షేర్ చేసుకుంటే మాకు కుడా హెల్ప్ అవుతుంది. చెప్పండి మీరు ఎట్ల ఎళ్ళిళ్లు అక్కడ ఏం చేసిళ్ళు ఎక్కడున్నారు ఏంది
త్రూ ట్రైన్ కు వెల్లినం ట్రైన్ కు పొయ్ వెళ్ళి అక్కడ దిగి అక్కడ్నుంచి ఆటోకి వెళ్ళి ఆడ ఫ్రీ రూమ్స్ ఉంటాయి ఫ్రీ రూమ్స్ దీసుకొనీ అల్లా ఉండి ఆలావికి పోయేసి
ఆ అక్కడ ఏదో ఫ్రీ లడ్డు ఇస్తారని విన్నాను అది ని జాయిన్ అయినావా
ఆ ఎస్ దర్శనానికి వెళ్ళి వెళ్ళినంక దర్శనం అయిపోనంక బైటి వచ్చేప్పుడు ఇస్
ఆహా
కొంచెం ముందుకు వెళ్ళాలి ఆటోకు ఆటో ఎక్ ఒక వన్ కిలోమీటర్ ఉంటయి వన్ టూ కిలోమీటర్స్ ఉంటయి
ఆహ తర్వాత్
అది ఈ ఆ బ్యాగులూ లగేజ్ పైకి పంపాల్ ప్యాక్ జేస్తరట
ఊ
ఔడిచ్చీ మార్నింగ్ స్నానాలు జేసి
అంటె స్నానాలంటే, పైనంటే గుట్ట పైకెళ్తర లేనట్ ఇక్కడా స్నానాలు జేస్తర ఎక్కడుంటరు అంటే మీరూ ఇట్ల ఫ్రీ రూమ్స్ అని చెప్పారు గదా? అంటే అవి ఫ్రీ రూమ్స్ అనేవి ఎక్కడంటయి? కింద అన్నారూ పైన పైనంటే గుట్ట గుట్టు ఉంటది. గుట్ట పైకి ఎక్కాలా? ఆ దానిపైన ఇగ రూమ్స్ ఫ్రీ రూమ్స్ ఉంటాయంటారు ఒకవేళ ఫ్రీ రూమ్స్ అనేవి చాలా ఉంటాయా అందరికీ అనుకూలంగా దొరుకుతాయా లేకపోతే దొరకకుండా గుట్లా ఏమన్నా ఇబ్బంది ఇట్లా ఫేస్ చేయాల్సి వస్తుందా జనాలెక్ ఒకవేళ దొరకపోతే ఏం చేయాలి ఎదన్న ఆల్టర్నేటివ్ గిట్ల ఏదన్న ఆప్షన్ ఉందా
దొరకకపోతే ఆడ ప్రైవేట్ కూడా ఉంటాయి రూములు అదే
ఆ అంటే ఎంత ఛార్జ్ చేస్తారు ప్రవేట్ అంటే
ప్రైవేట్ అంటే రోజుకు హండ్రెడు వాలెడ్జస్
ఉ అంటే మీరు మీ ఫ్యామిలీ తోటి ఎళ్లిల్లా లేకపోతే మీ ఫ్రెండ్స్ తోటి ఏళ్ళిందా ఎట్లా ఎంజాయ్ చేసిళ్ళు తిరుపతి వైబ్ ఎట్లుంటది
ఫ్రెండ్స్ తోటి పొయినం ఫ్యామిలీ తోటి కూడా పొయినం
ఆ అదే మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఏమేమి ఉన్నాయాడ చూడడానికి ప్లేసెస్
మెట్ల ద్వారా నడుచుకుంటూ ఒక ఆ ఒక వన్ ఎయిట్ అవర్స్ దాంక నడిచినం పైకి మెట్ల ద్వారా పైకిపోతుంటే మద్దెల మద్దెలా ఆ పక్షులు చెట్ క్లూ
అంటే ఏమేమ్ పక్షులు ఏమేమ్ జంతువులు ఉంటాయి అక్కడ
ఆడ జింకలు అడవి పందులు ఉడతలు చాలా రకాలు రకా అవే ఉంటాయి
ఉహు ఇంకా ఏమేమ్ చేశారు అక్కడ
మధ్యలా ఒకటి మన ఆర్క్ ఉంటది
ఆహా
అదే పెద్ద హనుమాన్ టెంపుల్ ఉంటది
హూ
ఉ అ పోతాంటే మధ్యలో చానా గుళ్ళు ఉంటై ఇళ్ల గుళ్ళు గుళ్ళు టెంపుల్స్ ఆ మధ్యల మధ్యల
గుళ్లు గోపురాలు అన్నీ ఉంటాయంట అంటే మీకు ఎన్ని అవర్స్ పట్టింది మీరు ఇక్కడ నుంచి అంటే కింది నుంచి పైకి వెళ్ళడానికి
చిన్నగ ఫ్రెండ్స్ తోటి మంచిగా ఎంజాయ్ చేస్తా పోద మార్నింగ్ ఎకితే సాయంత్రం అయితది ఎయిట్ అవర్స్ పడతది
ఆ ఇంకా ఏమేమి ఉన్నాయి అక్కడ స్పెషాలిటీస్ అంటే కొందరు చెప్తే నేను కూడా విన్నాను అంటే చుట్టుపక్కల కూడా చాలా టెంపుల్స్ అవి ఉంటాయి
పాప వినాశన
ఆహ అంటే వాటి స్పెషాలిటీ ఏంటిది అంటే వాటికి ఎట్లా గుర్తింపు వచ్చింది అంటే దీని వల్ల ఇట్లా ఏమేం చేశారు
గుంటే
అంటే మీరు వెళ్లారు కదా అది కద ఆ మాత్రం తెలుసుకోకు కుండా ఎల్లార
ఎళ్ళినమ్ అంటే ఆడ పక్కన పైన టూరిస్ట్ చాలు ఉంటారు కదా
అదే నీ టూరిస్టుని పట్టుకుని వెళ్ళారు కదా వాళ్ళని అడిగి ఉంటారు కదా అడగకుండా ఏం తెలుసుకోకుండా అది పోవడం అంటే పోవడం అంటే ఏం తెలుసుకోకుండా ఉంటే పోయినా కూడా అర్థం ఉండదని నా అభిప్రాయం
పోయినమ్ తెలుసుకోడం అంటే ఆడ ఆప్పుడు దేవుళ్ళు ఆడికొచ్చిల్లు ఆడ సేదదీరిండ్ర ని అట్లా
అన్న నేను నేను నేను మామూలుగా విన్నది ఏంటిదంటే పాపవినాశినం అంటే వాళ్డ పైనుంచి వాటర్ పడితే అది దాని కింద స్నానం చేస్తే ఏమన్న పాపలు ఇట్లా పోతాయని ఒక నమ్మకం ఉండేదని నేను విన్నాను
ఆ
ఇంకా ఇంకా చాలా చిరా తోరణం అన్నారు
ఉ శిలాతోరణం అంటే ఒక పెద్ద బండరాళ్ళు శిల శిలలు అట్లా
హ్ అంటే మీకు ఎన్ని డేస్ పట్టింది మీరు వెళ్ళడానికి
వెళ్ళడానికి వన్ డే మడుంది హ్
ఆహ
మళ్ళీ వన్ డే వెల్ వన్ డే వెల్దానికీ మళ్ళీ పైకెక్కడానినకి ఇగ వన్ డే పైకి ఎక్కిన తర్వాత దర్శనానికి ఒక వన్ డే త్రీ ఫోర్ డేస్
ఇంక మీరు అక్కడే అనించి మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళారా లేకుంటే అంటే చాలా మంది అటూ స్ అటు ఒక వినాయకుంది టెంపుల్ ఉంది ఇంక చాలా టెంపుల్స్ ఉన్నాయి గదా అటేమైనా ఎళ్ళారా ఇంక ఎడికి ఎళ్ళారా అని చలి
వెళ్ళలే రాజు కొన్నీ కొన్ని టెంపుల్స్ సే అడికపోయినంక చెప్తా ఎటు పోలేదు
అంటే తిరుపతేనా ఇంగ తిరుపతి నుంచి వెళ్ళి ఇంకా ఏమన్నా వేరే ఏరియా కింద అంటే వేరే టెంపుల్స్ గిట్లా అంటే వేరే ప్లేసెస్ గిట్ల ఎక్స్పోర్ చేశారా అని అంటున్నా
వేరేదేం చేయలేదు పైకి ఎక్కిన తర్వాత ఏ ఇగా
మీరు ఇప్పటి వరకు ఎళ్ళింది ఒక తిరుపతి ఒకటైనా ఇంకెక్కడికైనా ఎళ్ళారా
తిరుపతి వెళ్లినం హైదరాబాద్లా హైదరాబాద్ లో కూడా వచ్చినం నరసింహస్వామి టెంపుల్
ఆహా ఉ హ్మ్ హైదరాబాద్ లో ఏ టెంపుల్
వస్తే చాలు
ఆహ ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ బాగుంటుందా
హా బా నాది గుడా భయంగా ఉంటది
ఆ మొత్తానికైతే మీరు అన్ని గుట్టల పైనే ఉన్నవి మాత్రమే చూసుకున్నరా
మ్మ్
ఇంకా ఆనుంచి అరుణాచలం గానీ ఇంకా ఆహా అరుణాచలం ఎళ్ళలేదా
అరుణాచలం వెళ్ళలే వెళ్ళాలనుకుంటానం గనీ యా ట్రై చేయాలీ
అంటే భద్రాచలం ఎలా ఉంటుంది ఎక్కడ ఉంటుంది అది భద్రాచలం
భద్రాచలం లోనే ఉంటి
అంటే ఏ ఏరియా దగ్గర భద్రాచలం ఖమ్మం అటుసైడ్ ఆ లేకపోతే ఇటుసైడ్ ఆ అంటే భద్రాచలంలా ఏ దేవుళ్ళు ఉంటారు అంటే ఎట్లుంటది ఆడ ఆడ బోటింగ్ ఉంటదని విన్నా అది నిజమేనా బోటింగ్ అనేది ఉంటందా ఎట్లుంటది ఇక్కడ
టింగ్ ఉంటది ఉంటది
ఇంకా
మ్మ్ మళ్ళీ భద్రాచలం కాంచి ఇంకా పక్కన వేరే టెంపుల్స్ ఉంటాయి మన సీతామని రావణాసుడు
మ్మ్ హు
తీస్కపోయిన ప్లేసులు
మీ దగ్గర దసరా ఎలా జరుపుతారు
దస్
అంటే రావణాసున్ని ఇట్లా కాలబెట్టడం అలాంటివి చేస్తారు కదా, అంటే మీ దగ్గర ఎట్లుంటది కొన్ని ఏరియాస్లలల్లా వేరే ఉంటది కొన్ని ఏరియాస్లలల్లా వేరే ఉంటది అంటే కల్చర్స్ వేరే ఉంటాయి కదా మంటే మీ దగ్గర ఎట్ ట్లుంటది అని
మా దగ్గర రావణాసుణ్ణి కాలుస్తారు యాటలు నరుకుతరూ
మ్మ్
మ్మ్ చల్లకుంటది
అంటే జమ్మాకు అసలు ఎందుకు పెడతారు మ్మ్ అదే జమ్మాకు కాన్సెప్ట్ ఏంటిది
జమ్మాకు కాన్సెప్ ఏంటిది అంటే ఇగ అట్లా ఎనకటు నుంచి పెడుతున్నారు అల పెడతారు
మ్మ్
మ్మ్ ఐ టి ఆ అపరేశించ్ ఆ ఆపరేటింగ్ నేర్చుకుంట ఆ చాలా ఉంటాయి సి ఎం సి ఉంటది లేజర్ ఉంటది లేజర్ కట్టింగు